బాగున్నారా అండి
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
బాగున్నరా
ఆ బాగున్నారు మీర ఎలా ఉన్నారు
నేను కూడా బాగున్నానండి
ఆ అవునా లంచ్ చేసారా
ఆహ లేదు ఇంకా చెయాలి భోజనం టైం అయింది కదా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
అండి
కుక్ అయినా చేస్తారు ఇప్పుడు
ఆ వంట చేసుకున్నానండి
హ ఏం చేశారు
ఈ రోజు ఉపవాసం అండి సో గారలేస్ కున్నాను
అండ్ రెసిపీ తర నాకు
ఆ ఎందుకు మీది చేసుకుంటారా
ఆ మీరు చెప్తే టేస్ట్ ఎలా ఉంటదో చేసుకున్నామని
అవునా మొక్కజొన్న కంకులు ఉంటాయ్ కదండి అవి నిన్న మా నాన్నగారు తీసుకొచ్చారు వంద రూపాలకీ ఎనిమిదో ఏమో పట్టుకొని వచ్చిండు
కాస్ట్ అడగలేదండి నేను వో అట్ దాన్ని రెసిపీ అంటే దన్ని
అంటే చెప్తున్నా అవి గొనుక్కొచ్చిండు అని చెప్పి అయితే అవిటిని వొల్చుకోవాలండి ఫస్ గింజలు గింజలు వల్చుకున్నంక మిక్సీ పట్ క్వాలి రుబ్బుకోవాలి
ఓకే
రుబ్బుకున్నన్ కా అందులోనే పచ్చిమిరపకాయలు కొన్ని ఎల్లిపాయలు కొంచం కళ్యమాక్ కూ కొంచం జీలకర్ర య్యల అండీ ఏశేషి రుబ్బుకోవాలి రుబ్ కొని ఆ ఆ పిన్ ఆ రుబ్బుకున్న దాంట్లో ఈ పట్టింది ఉంది కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు అవి అవందులో ఏసి కళ్యామాకు ఆ ఉల్లిగడ్డ చిన్న చిన్నగ కట్ చేసుకోవాలండి ఒకటి ఉప్పు ఇవన్నేసి కలుపుకోవాలండి కలుపుకొని నూనె ని వేడి చేసుకోవాలండి
చేసుకోవాలి
అంటే ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాల్లో వేడి అయిపోతుందండి మనకి
ఓకే
వేడి చేసుకున్నాకా మనం వడలు వేసుకుంటాం కదండి
అ ఓకే
వడల్ ఐడియా ఉందా టిఫిన్
ఆ తెలుసు తెలుసు
ఆ నువనెలా అలా వేసుకోవాలి అంతే అంతే అండి
ఓకే
చాలా బావుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఓ
అదే అందుకనే కదాండిగా చెప్పాను రెసిపీ ఎలా ఉం నువ్వు కా మీరు సి సెఫ్ తినేశారా అంటే కు కుకింగ్ నాంటి జంబియాందో ఇంట్రెస్ట్ ఉన్నాయా.
హ అట్లేం లేదండి ఈ యూట్యూబ్ వచ్చింది కదండి ఫోన్ చూస్ కుంటూ చూసుకుండా యూట్యూబ్ లో చూసి నేర్చుకోవడం స్టార్ట్ చేసినా అండి.
ఓహో అంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా
లేదండి
ఓకే జస్ట్ నార్మల్గా యూట్యూబ్ లో చూసుకుంటా ఓకే నార్మల్గా చూసుకుంటా ఉ ఊ ఓకే
వెరైటీ వెరైటీ వస్తాయండి యూ దు బోబనేస్ చ్చ వెరైటీ వెరైటీ అన్నస్ ధై అవన్నీ చేయాలనిపిస్ ఊ అని
అంటే నార్మల్గా య అంటే ఓకే అండి ఇక్క అండి ఎం విశేస్ చాల అంత బాగున్నరా ఆ
మీ వంటలు ఆ అంతే అంతా బావున్నా అండి
ఆ రావు రావు కాబట్టి నేను చూసి యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటా అండి.
మరి మీ అమ్మగారు జెస్ సరా అండి మీకు ఎవరు జెస్సరు
అమ్ మ అమ్మగారే అ చేస్స
ఉ మరి మీ అమ్మ న్
అంటే నేను అప్పుడప్పుడు ఎంచుకొని చూ చూసి ఉ ఉ
మీ అమ్మగారికి సహాయం చేయండి అప్పుడప్పుడు పాపం అదే మరి రోజు అమ్మ చేయాలంటే ఫుల్ కష్టం గదండి అన్ని పనులు
ఈ అవునండి ఇష్టపడుతున్న ఇంట్ల ఇయ ఫ్యూచర్లాఊ ఫ్యూచర్ ల గుడా మేబి చేసుకోవాలె కదండి మ సొంతంగ మన కాళ్ళ మీద మనం నిల్చుకోవాలంటే నేర్చుకోవాలె గదండి
అంతే అండీ
ఊ ఒక్క నిమిషం ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ లైన్ లో ఉండరా అండి నేను ఒక చిన్న కుక్ చేశాను చెప్తాను నాది ఎలా ఉందో ఒక టూ మినిట్స్
ఏంటండి
వేరే కాల్ ఓస్తుంది ఫోన్ కి ఒక టూ వన్ మినిట్ లైన్ లో ఉండండి
అ హా
దొరికి రా
హలో హలో హలో హలో
హలో అండీ నాకు ఇదే కాలచి ఇదే పోనూ ఆల్టర్నేట్గా ఫోన్ ఉంటు
ఆహా ఎందుకండి ఆ వినిపిస్తుందండి మీ రెండు ఫోన్లు ఎందుకు వాడుతున్నారండి
రెండు ఫోన్లు ఎందుకనీ అంటే అది ఒకటి ఇంట్ల పర్పస్ ఒకటి వర్క్ పర్పస్ ఉంటది గదా అండీ వర్క్ పర్పస్ కి ఇంకోనంబర్ ఇచ్చాను ఆ వా అంటే నార్మల్ పార్ టైమ్ ఒకటి చేసుకోవాలి బతుకు ఇప్పుడు మీరు ఆ హండ్రెడ్ రూపీస్ కి కంకులు తీసుకొచ్చానని నాన్నగారు అని చెప్పారు హండ్రెడ్ రూపీస్ రావాలంటే చిన్న చిన్న ఏదో చిన్న వర్క్ అయినా చేసుకోవాలి కదండి
అంతే కదండి మరి మనం వాళ్ళ మీద ఆధారపడితే ఎట్లాండి వాళ్ళ ఎక్కడ నుండి తీసుకొస్తారండి
ఉండదండి అట్లా అందుకని మేము చేసామండి వా ఇంకొచ్చిన నార్మల్గా ఏదో వర్క్ లాగా చూసుకోవాలి కదండి
ఉ అంతే అండి
చేస నార్మల్ ఇంట్లో పనికి అంతే అండి అది పర్సనల్ సిమ్స్ ఎప్పుడప్పు ఎవరైనా నార్మల్ గా కామల్ గా లేదండి ఇంకా తినాలి ఇప్పుడు వాళ్ళ మీద చెప్పారు కదా మా మ మోక్కజొన్నలు తీసుకొచ్చుకోవాలని
ఆహా
తీసుకచ్చుకుంటాము నార్మల్గా టిఫిన్ చేసామండి చపాతి
అవునా చపాతిలోకి ఏం కూర తిన్నార బి
ఓ చెక్కరా అండి ఇక్కడ చే చక్కనే ఉంటది చెక్కద అంట బా ఇష్టం
చక్కరణ అవునా చక్కెర్లో పెట్టుకొని తిన్నారా తెలుస అండి తెలుగులోనే కదా మాట్లాడండి
సెకండ్ లన్లో
ఇ ఇప్పుడు తెలుగును మర్చిపోయి మనం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు మీరు హలో హలో
ఇలియ
హలో వినిపిస్తుందా అండి
అర్ధం కాలా అండి
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది యాక్చువల్లీ యాక్చువల్ ఏంటిదంటే వర్క్ చేసుకుంటా వర్క్ చే అంటే ఇంట్లా ఇంట్లో స్ట్ ఇంట్లో ఏం అంటే ఇంట్లో వర్క్ అండి బోల్ముడు ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా మీరే చెప్పారు కదా అమ్మకి హెల్ప్ తోమాలి కదా అండి తప్పదు కదా
అంతే లేండి చేయాలి నేర్చుకోవడం చేయడంలో తప్పు లేదండి
ఉ అందుకని చిన్న చిన్న వాటి ఇంట్ల నాన్నగారు ఇట్లో పిలిసి తపకొక సారి కాల్ చేయ్ అంటే టూ మేయర్స్కో టూ మేయర్స్ కైనా టెన్ మియర్స్ కైనాక పిలిచి ఇది చెయ్ అది చెయ్ అంటది కదా ట్వంటీ ఫోర్ అవర్స్ మన
అయ్యో మీరు అయ్యో మీరు దాన్నే ఆ పని అనుకుంటున్నారా అండి
ఆ అవునవును ఇంట్లో పనే కదండి ఏదైనా ప పని పనే కదా అండి ఆ ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేస్తున్నద అంటే పని చేస్తున్నాం అంటే అది కింద చిన్న పని కింద అంటే వర్క్ అంటే నార్మల్ వేరే వర్క్ అని అట్లా అనుకుంటేది కానీ నా అస్సంటి వర్క్ కాదండి హోమ్ వర్క్ ఉంది ఏ ఇంట్ల వరకే ఇంట్ల వరక ఇం మేము చేసుకుంటు ఉంటాం
అవునా మంచిదేలేండి మీ స్నేహితురాలు కాల్ చేసిందా అండి ఫోన్ చేసిందా
మా స్నేహితురాలు ఎవరు
మొన్న చేసింది చూడండి
ఆ లేదండి నేను ఎవరితోటి కాంటాక్ట్ లో లేను నేను
అవునా ఎందుకు
ఏ లేదండి నేను నార్మల్ ఈ రోజే నేను అట్లా ఫ్రీగా ఉన్నా ఇంట్లో ఉన్నా కాబట్టి ఇలా కాల్ చేసి మాట్లాడుతున్నా నాకు ఇంట్ల వరకే సరిపోతలేదు సరిగా
అవునా
నేను ఇంట్లో ఒక్కడినే కాబట్టి అట్లా ఉ కొంచెం ఇబ్బంది గా ఉండే
చ్చు
ఆ స బోళ్ళు తోముడం బట్టలు పిండడం వాష్
అయ్యో బట్టలు కూడా పిండుతావా నువ్వు
నువ్వు కదండి మీరు ఉ
బట్టలు పిండుత అంటే అందరి పిండుతారా అండి ఓన్లీ మీవీ మీరే పిండుకుంటార
ఇంట్లోల్ల అందరివీ అండి
పోతుంది గ్యాస్ బుక్ చేసి
లేదండి కట్టెలు పోయి కట్టలు కూడా ఇప్పుడు కట్టెలు నైట్ అంటే పోయి తీసుకుండదా
నైట్ ఎందుకండి డే ఎప్పుడన్నా సమయం
ఫైవ్
ఐదు గంటల సమయంలో వెళ్తారా అదే అండి మళ్ళీ చీకట్లో వాతావరణం కూడా అసలే ఎట్లుందో మనకు తెలియట్లేదు సో మీరు దాన్ని చూసుకొని వెళ్ళండి డి ఆ రాత్ రాత్రి అయితే ఎళ్ళమాకండి
అదే అదే అండి అదే కొంచెం ఇబ్బందిగా ఉంది
ఉ
ఓ సరే మరి నేను మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఇంకా ఏం లేదండి చెయ్యాలి
అయ్యో
చేద్దామ అని అనుకుంటున్నాము
ఆహా వచ్చా అండి మరి మీకు
టమాటో ఏమున్నాదండి ఆయిల్ ఆయిల్ వేసి స్టవ్ పెట్టి ఆ కొంచెం ఆస్లు వేసి కొంచెం పచ్చిమిర్చి అలాంటి అన్నీ వేసేస్త
ఉల్లిగడ్డ వేయండి ఎక్కువ ఉల్లిగడ్డ వేయండి బాగుంటది
ఆ ఓకే అండి
టమాటాలు కొంచెం ఎక్కువ ఉడకనివ్వండి
ఉ తెలుసా అండి టమాటో నాకు ఫేవరెట్ అది
అవునా
ఓకే అండి ఓకే అండి నేను ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేస్త వచ్చేస్తా. అండి మీరు చేయ
ఆ ఓకే ఆ ఓకే అండి మర సరే చాడి జగ్రత
ఓ
సరే ఓకే ఉంటున్నానండి మరి
ఓకే ఓకే బాయ అండి
బాయండి